హలో
సౌండే వినరావాట్లే అండీ మీ మాట
ఆ ఏ
సౌండ్ ఇండ్రాట్లేదండి చిన్నగా మాట్లాడుతున్నావు
ఇప్పుడు ఇన్స్
హ ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది నాక మాట మా మంచిగా రాలేదు ఆ చెప్పండి ఏం చేస్తూరండి
ఏం లేదు వట్టిగా నిలవాడి ఉన్నా
నిలబడి ఉన్నరా హ
మీరేం చేస్తున్నారు
ఇప్పుడేమో బియ్యం కడిగి వచ్చిందండి కుక్కర్లు వేసి వచ్చిందండి హయిర్ఫల్ మీ ఇంట్లో నెట్ ఉన్నదండి
ఎందుకండి వాయిస్ ట్రక్ అవుతుంది
ఆ ఇంకా
ఇప్పుడు వినిపిస్తుంద
ఇప్పుడు వినస్తుందండి ఏం చేసారు టిఫిను టిఫిన్ ఏం చేసిరు
టిఫన్ పాస్తా
పస్తానా ఎట్ట చేస్తారండి
ఆ
ఏటా చేస్తారు
ఎట్లా చేస్తారా
హ
ఏమో నేను చెయలే నాకు తెళ్ళదు అది
ఆహా తెల్వదా మీకు తెలండే తిన్నారా
హ
ఎవరు చేసారు మీవాలో చేసారా
ఉమ్మ్
ఆహ మేమా ఎ బోండాలు పు చపాతి చేసినాండి
హ హ
చపాతి బోండాలు
అచ్చా
కొంచెం ఇడ్లీ పిండి ఉంటే బొండాలు వేసిందండి
ఓహో
ఆ సేమియా చేసిరండి మీరు పండక్కి
హ చేసినం
ఎట్ అవునా చిన్న సేమియాల అలా పెద్ద సేమియాలని
లేదు లావు కాదు చిన్న.
చిన్నగ చేసిండ్రా అవునా మే. పెద్దవి అనుకున్నాండి అంటే రెండు రకాలు ఉంటాయి సేమియాలు. సన్నవైతే పాలాల నాన పెట్టుకొని తింటారు.
అవునా.
ఆహ్ వేడి వేడి పాలు పోసుకొని చక్కెర వేసుకొని. తింటారు లైరట్టు అదే అయితది సేమ్య మాది మీరు మీ రకం మీరు మ్మ్
మీకెలా తెలుసు సేమ్యా చేసుకుంటామని
అవును తింటారండి అందరు తింటారు సేమే అంటే అందరికి ఇష్టమే అండి ఆ మీకు ఇష్టం ఉండదా సేమియా
ఇష్టమే ఎందుకుండదు.
అవును సీట్లు అంటే అందరికి అండి. మా ఇంట్లో ఫంక్షన్ అయితే స్వీట్లాలా ఫస్టే తింటాం. మా అమ్మాయి బాగాతింటాదండి. మా అమ్మాయికి రకరకాలు చేసి పెడతాం గులాబ్జాము సేమియా. ఆహ్ పాయసం. ఉమ్ ఇంకా మీరు. మేమా ఖాళీగా ఉన్నాం ఒక బియ్యం టీవీ పెట్టినాండి టీవీ చుస్. తిన్న సీరియల్.
అవునా మూవీస్ చుస్తారా మీరు.
సినిమాలు ఎక్కువ చూడమండి ఎప్పుడో ఒక సారిపోతాం.
సీరియల్స్ యే చూస్తారా.
మాకు సీరియలే అండి నైట్ దాక తొమ్మిదింటాక టీవీ అది అదేమోగుతదండి మాకు. మీరు చూడరండి టీవి.
టీవీ చూస్తాము కానీ సీరియల్ చూడం.
అవునా ఏం ఏం చూస్తారండి.
ఏ టీవిలానా.
ఆహ్.
నార్మల్గా మూవీస్ ఇలా అండి వెంకటేష్ గారి మూవీస్.
ఆహా మేము తక్ అవునా మేము ఎప్పుడో ఒకసారి చూస్తాం. మేము చిరంజీవిది బాలకృష్ణవి చూస్తామండి పాతవి.
అవునా. నచ్చిన మూవీ ఏది.
బాలకృష్ణ అండి.
బాలకృష్ణ హీరో అంటే ఇష్టమా.
ఆవున్నాండి ఆహ్.
అంటే ఏ ఏ సినిమా ఇష్టం బాలకృష్ణవి.
ఏదైనా ఇష్టామండి అన్నిట్లో ఇష్టమండి. అయినా పాత్రేవే ఇష్టం అందుక్. అయన ఇష్టం పా పాత సినిమాలలో ఫస్టే బాలకృష్ణ.
అవునా ఇప్పుడు కొత్తగా వచ్చిన మూవీస్ ఏం అన్న చూసిండ్రా.
కొత్తవి నేను చుడలేదండి. నా మాకడ ఎక్కువ లేవ్వండి థియేటర్లు.
అవునా.
ఎక్కువండి అన్ని. ఫోన్ లో వచ్చేకంటి ఫోన్లలనే చూస్తామండి టీవీ ఫోన్లు.
అవునవును అయినా అందరునీ ఏమ వెళ్ళలేదు.
అవును మీ ఊర్లో ఉన్నాయా అండి.
లేదు మా ఊర్ మా ఊర్లో అంటే మాది ఊరు ఊర్లో ఏమి ఉండవు.
ఆహ్.
ఉమ్ సిటికే వెళ్ళాలి మేము కూడా.
అవునా మేం ఆ మాకు అంతే వేరే ఊరు పోతమండి ఊళ్ళో
ఉమ్ అవునా.
ఉమ్ చెట్లున్నాయండి మీ ఊర్లో. ఏం చెట్ ఆ చెట్లు అంటే పూల చెట్లు ట్లు కొబ్బరి చెట్లు అయ్యి
లే చెట్లు ఉన్నాయి చెట్లు ఉన్నాయి గానీ అవి కొబ్బరివి అవి కాదు
ఆ
నా అన్నీ అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇగ
అన్ని రకాలు ఉన్నాయా అవునా పనికికొచ్చేయనా అండి పనికిరానియ
పనికొచ్చేటివి కూడా ఉన్నాయి పనికి రానివి కూడా ఉన్నాయి కాని మీర్ మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు
అవునా అండి మాకు తెలుగే ఎక్కువండి
అవునా మీ అమ్మాయి కంటే కూడా మీరే మంచిగా మాట్లాడు
మా అమ్మాయికా మా అమ్మాయి ఏం నేప్పదండి మా మేమే మేము ఆమెకు నేర్పాలయ్యి మత్కో మత్కో అని చదువుకో చదువుకో అంటే పోతది మత్ కో ఏ పోయిందంటి మన్ననే పోయిందంటి
అవునా
మల్లనే బోయింది మళ్ళీ రేపు వస్తుందండి రేప్ పెజాగ్జామ్స్ రాశి వస్తుందంటండి
మంచిగా చదువుకోమని చెప్పండి మరి
ఆ జాబ్ కనే చూసుకుంటుందండి
ఆ అదే
జాబ్ రావాలనే మాకు
ఏదన్న ఏదైనా షరతులు వెట్టండి ఇగ అది రాకపోతే అట్లా ఇట్లాని అప్పుడే చదువుతారు లేకుంటే చదవరు వాళ్ళు
ఆ మేము ఇగ పే పెళ్లిజెయ్యదా అంటే అ చేసుకొన్ అంటుంది
అవునా
ఆ రెండేళ్ళక చేసుకోదంట ఆమకు కొంచెం పక్కకు పెట్టుకుంటదంట క్యాషు ఆమ ప అమె అప్పుడు ఆకమ్మా మయ్ మాట అన్నది అందుకే
అవునా
మీ పెళ్ళయిందా అండి
ఆ అయింది ఇద్దరు కొడుకులు నాకు కాలే పెళ్లి గాలే ఉ చిన్న బాగా
అ పెళ్ళి అయింది ఆ అడిగిన అవును కా మీ ఇష్టం మీ ఆ ఏం చేస్తరు మీర్ చదువుకుంటరా
అవునవును మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి
మీక్ రావట్లేదండి మీరే సిగ్నల్
లేద్ నాకు నెట్వర్క్ బరాబరి ఉంది మీగే ప్రాబ్లం ఉన్నట్టు ఉంది
అవునండి దగ్గర తిరుగు పెట్టుకోండి చౌకి దగ్గర పెట్టుకోండి. చౌకి దగ్గర పెట్టుకుంటె ఇన్నొస్తది ఆ ఇప్పుడు ఇన్నొస్తుందండి
అవునా
మీరు దూరం పెట్టుకుటుర్రు ఫోన్ లు వాయిసు తప్పు వస్తుంది మీది మాట నాలాగ డబాడబా మాటడలండి ని
మాట్లాడుతున్నా కదా మీకు నా వాయిస్ క్లియర్గా రావట్లేదా ఊ
ఇంక చెప్పాలండి ఆ వంటేమ్ చేస్ చ్చిది అమ్మగారోళ్ళు మీ అమ్మగారు వంట చేశిపోయింద చెయ్యాలా?
చేసిర్రు
ఆహా ఏం కూరగాయలు చేసిర్రు
కూరగాయల టమాటా ఉన్ను ఆ ఎగ్ ఎగ్గని ఆ కొడి గుడ్డు
కోడిగుడ్డు ఎట్ట చేస్తదు టమాటా కోడిగుడ్డు
గుడ్డు అలానే ఉంటది ఏం చెయ్యరాదు దాన్ని
స్ ఉత్తదేనా
అ
ఉత్తదే తింటరా అల్ల ఏం ఏసుకోరా?
ఆ కూర కూర అంటున్నారా? కోడిగుడ్డు ఎలా చేస్తరంటే మరి ఎలా అన్నారా
ఏం తింటున్
అన్ని ఆ ఉడక ఉడక ఉడకబెడ్తరు ఉడకబెట్టి తీసి మల్ల
అంటే మీరు పోయికాడ చూస్తరు నేను తిన్న హ్ మేము అన్ని చేసుకుంటం అండి
అవునా
ఉడకబెట్టి పన్నీర్ ముక్కలు అన్ని ఏసుకొని తింటమండి. కోడి గుడ్డు టమాటాలు మూడు మిస్సింగ్ చేసుకొని తింటె బావున్
టమాటా కోడిగుడ్డు ఇంక?
పన్ పన్నీరు వేయించుకున్ తింటం కారం వేసుకొని ఆ హ్
మేము అది తినమండి పన్నీరు
అవునా బిర్యానీ చేస్తరు పన్నీరు
బిర్యానీ అవ్వే అండుతం గని పన్నీర్ మేము తినం
అవును పన్నీర్ బిర్యానీ అని ఆడ్
కాదు కాదు పన్నీర్ బిర్యానీ కాదు మాంసం బిర్యానీ
అవునా మేము ఇట్ట తింట అట్ల తిన్ ఇంట్లో అప్పుడప్పుడు పాకెట్స్ తెచ్చుకొని చపాతి మీద తింటం
ఇట్ల మాట్లాడనండి ఇంకా అయిపోయినట్టే ఇగ
అవునండి అయిపోలేదండి ఇంకా ఉన్నదండి టైం ఉన్నది హ్ హ్
ఉందా? కనుక్కోండి ఒకసారి టైమ్ ఉందో లేదో అని హలో
ఆ సరే అండి తయారు జె
కోండ్ ఒకసారి
తరవాత కనుక్కుట్టండి.